హలో
సోనండి ఏం చేస్తున్నవ్
ఏమ్ చేయలేదండి మీరేం జెస్
తిన్నారాండీ
ఆ గోబీ నూడిల్స్ టీ ఎట్లా కాయి
ఔనా ఆహ ఆ ఇంట్ల అందరు బాఉన్నారా ఆ ఇందాకే టీ తాగానండి ఆ చెప్పండి
ఆహ ఉమ్ ఇంగే మండి మీ ఇంట్లో మీ అన్ మీ వాళ్ళంతా బాఉన్నర్
ఆ అందరు అందరు బాఉన్నారన్ హలో వినిపిస్సుందా అండి మీకు నేన్ మాట్లాడేది మా ఇంట్లో ఏడు మంది ఉంటామండి ఏడు మంది ఉంటాము ఆ మా అమ్మ నాన్ న్న ఇద్దరక్కలు ఇద్ద్ రన్నల్ నేను
ఆ ఆ
ఉమ్
మీ అన్నల్క్ పెళ్ళైదండి
లేదండి ఇంకా ఎవ్వర్ కీ అవ్వలేదు ఔనండి
ఏవ్ మీక్ ఏ ఏ ప్లేసెసంటే ఇష్టం
అండి
ఏ ఏ ప్లేసెస్ అంటే ఇష్టమంటే పీస్ ఫూల్ గా ఉండడం ఆ శాంతంగా ఉండడం ఇష్టమా లేకుంటే
దేవాలయాల్కేళ్ళడమంటే ఇష్టం అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది
ఆ దేవునీ నమ్ముతారా అండి
అ నమ్ముతనండి బాగా
అ
ఆయన లేకుంటే మనం లేమ్ కదండి
ఎక్కరేక్కర్కి వెళ్ళుంటారు టెంపుల్ ఆ దేవాలయాలకి
నేనాండి చాలా చోట్లకేళ్ళాను ఆ ఆ పేర్లు గుర్తులేవండి ఉమ్ మీరు దేవున్ని నమ్ముతారాఅండి
ఆ గట్టిగానే నమ్ము
ఔనండి ఔవ్ ఏ ఎక్కడైనా తిరుగుతా అంటేబ్ ఇష్టమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నయాండి మీకు
దేవాలయాల్లోనా
చర్ని ఆ ఆస్వాదించడం
ఆ మా మా ఊరంటే నాకు చాల చాల ఇష్టం అండి
అవునా ఏమో అందా మీ ఊర్లో అంత
తంగా ప్రశాంత్ తంగా ఉంటుంది ఆ
నా మాది అంటే పట్టణం అండి మాది పల్లెటూరు కాదు
అహ
ఆ మాకు అంత ఏముండదు ఎప్పుడు వాహనాలతోన్ పొల్యూషన్ ఇదే ఉంటది మీరు మేలండి పల్లెటూరులో బాగా ఆ పచ్ పచ్చదనాన్ని అస్వాదిస్తూ బా ఎంజాయ్ చేసుకుంటరు కదండి
అవును ప్రశాంతంగా ఉంటుంది ఆ పచ్చదనం అయితే పోన్టుంది
మీరు చదువుకున్నారండి
ఆ చదువుకున్నానండి ఎంబిబిఎస్ చదువుతన్నానండి
అవ్నా
ఆ
అట్లయితే మీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా
ఆ పర్లేదండి ఎదో కొంచెం కొంచెం అలా ఉంది
ఓకే అండి ఇంగేమండి మి ఇంట్లో ఎవరెవరు ఉంటారు
మా నాన్న మా అమ్మ మా తమ్ముడు మా జేజీ ఉంటామండి
ఇంకా మీ నాన్న వాళ్ళ నాన్నగారు ఉండరా మీ నాన్నగారి నాన్న
ఆహా లేరండి
అవునా ఉ
ఉ
అట్లయితే మీరు డాక్టర్ అయ్యాక మా ఏమైనా సహాయం కావాలంటే చేస్తారాండి
ఖచ్చితంగా చేస్తానండి మీకు ఏదైనా ఆరోగ్య ఎం సమస్య ఐన కాని
సరే అండి అప్పుడు నేను మిమ్మల్ మీకు చెప్తాను ఆ మీరు ఎక్కడున్నా మీ మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటానండి
ఆ ఖచ్చితంగా రండి
ఆ సరే అండి
ఉ
అని తొందరగా నిద్ర రావాలంటే రాత్రి పూటలు ఏం చేయాలి సరిగ నిద్ర రావడం లేదు మీరు డాక్టరే కదా అంటే ఎంబీబిఎస్ చదువుతున్నారు కదా మీకు తెలిసింటది కదా
అంటే ఆ ఆమ్ నిద్రపోయే ముందు రాత్రీ కొద్ది సేపు ఫోన్ గానీ అవన్నీ అంటే మనా కళ్ళకి ఏదైతే ఆ
ఆ నేన్ ఫోన్ చూడనండి అంటే కొంత వరకు చూస్తాను తర్వాత నిద్ర పోవడం కోసం ఫోన్ పక్కన్ పెట్టేసి పడుకోని అటు ఇటు పొర్లుతూ ఉంటా అయినా కూడా గం ట రొండు గంటలైనా నిద్ర రాదు రాత్రి అలానే జరిగింది. రాత్రి పడుకునే సరికీ
ఆ మీరు టీ, కాఫీలు ఎక్కువ తాగుతారా అండి
అంటే రోజుక్ ఒక్కసారి టీ తాగుతానండి సాయంత్రం పూట.
ఆహ పడుకునే ఐదు గంటల్కి ముందు ఏమి తగ్కూ అదే టీ కాఫీలు అట్లాంటివేమి అంటే అదీ నిద్ర ఏం రాణించకుండ ఉంటుంది కదా టీ అయినా
అవును సాయంత్రం ఐదు గంటల్ తర్వాత టీ తాగ్కుడదా? నేన్ సాయంత్రం ఐదు ఇరవైకట్లా టీ తాగుతానండి.
ఆహా ఆ దాన్ తర్వాత పడుకునే ము
కష్టమండి నేను టీకు చాలా ఆ అడి క్ట్ అపోయినాను నేను టీ తాగకుండ ఉండలేనండి.
డైలీ పడుకునే ముందు ఒకా ఒక గంట ముందు యోగా చేయండి.
సరే అండి చేస్తాను, ఎలాంటి ఆసనాలు చేయాలి?
నా కొన్ని ఆసనాల్ తెలీదండి జస్ట్ ఊర్కా కళ్ళు మూస్కొని అలా పది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల
అవునా ఓకే అండి తప్పకుండా చేస్తాను మీరు చెప్పారు కదా సరే అండి తప్పకుండా చేస్తాను ఆ చేసిన్ తర్వాతా ఆ నిద్ర సరిగా వచ్చిందా లేదా అని కూడా మీకు చెప్తానండి.
మ్ కచ్చితంగ చెప్పండి.
మీ సహాయం నేన్ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ
హ్
ఆ ఉచితంగా మీకు ఉచితంగా మీరు చెప్తున్నారు దానికి మీ సహాయానికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ ఇప్పుడున్న ప్ర ప్రస్తుత సమాజంలో డబ్బుకే విలువనిస్తారు కానీ మీరు మాత్రం స్తున్నారు ధన్యవాదాలండి.
మ్ ధన్యవాద అండి ఫుడ్ అంటే ఆహారం ఆహార పదార్థాలు ఏమేమి తీసుకుంటారు మీరు
నా డైలీ భోజనం అంటే ఆ టిఫిన్ తింటాను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం తింటాను అప్పుడప్పుడు బయట గోబీ పానీపూరి అప్పుడప్పుడు
ఆ అవి మానుకోండి మీరు ఫస్ట్ ఆ
ఆ
ఎక్కువ తినద్దండి బయట ఫుడ్డు
అవునండి అంటే మీరు తినరా నీ ఇట్లా బయట ఫుడ్ ని ఆహర బయట ఆహారం మీరు తీసుకోరా
గోబీలు నూడిల్స్ ఎప్పడికి నేను తినను దిగి ఆ నేను ఇంకా డాక్టర్ ని కాబట్టి ఇంకా మనం నేఇంకా పది మందికి మేల్ చేయాలి కాబట్టి
అవునండి ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఆ అందరి ఆరోగ్యం బాగుండాలి అనుకు
ఆ అందరికి చెప్తే బాగుంటుంది నేనే పాటించకుండా పదిమందికి చెప్ ప్తే ఏం బాగుంటుంది
అదే అండి మీరు ఆ ఆహారం మంచి ఆహారం తీస్ కొని పది మందికి మేలు చేయడానికి సహాయపడుతున్నారు నిజంగా అంటే మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదండి ఏమైనా డబ్బు ఫి కట్టాలా అండి మీకు
నాకు అవసరం లేదండి అసలు డబ్బుతో మాకు సంబంధం లేదు మంచి ఆహారం తీసుకుం మీ ఇంట్లో వాళ్ళకు కూడా మంచి భోజనం పెట్టండి హోగి కూరగాయలు అవన్నీ ఎక్కువ తినండి
అదే మీరుచెప్పినట్టుగా అన్ని పాటిస్తాను ఆ సరే అండి
ఆ ఒకే అండి
మీరు చెప్పినట్లుగా
ఇంకా పిల్లలకి కూడా పోషికహారం మంచిగా పెట్టండి ఆ పాటించండి కచ్చితంగా
ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకుంటాను ఇప్పటి నుండి బయట ఆహారాన్ని ఆ మానుకుంటానండి అంటే నేను ఎక్కువ తినను వారానికి ఒక్కసారి అలా తింటానండి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు మా స్నేహితురాలు ఒకమ్ అమ్మాయి ఉంది అమ్మాయి ఐతే ఎప్పుడు బయట తినాలని అనుకుంటుందండి
ఆ అమ్మాయికి కూడా చెప్పండి డబ్బు ఊరికే రాదు అని
సరే అండి చెప్తాను ఇట్లా ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు తెలిసిన డాక్టర్ గారు ఆ ఫుడ్ ఇలా అదే ఆహారం ఇలా తీసుకోవాలంట ఇలా మం గంటే ఆరోగ్యానికి అన్ చెప్తానండి ఖచ్చితంగా మీరు మీరు పంపిన సందేహాన్ని మా స్నేహితులందరితో కూడా చెప్తానండి
ఆ హ్మ్మ్
సరే అండి మీకు ధన్యవాదాలు
ఆ ధన్యవాదాలండి ఉంటాను